ఆ చెప్పండి
అవున అండి మీకు ఏ హీరో అంటే ఇష్టం అండి
ఆ నాకు పట్ పర్టిలర్ ఏ హీరో అని ఆ చ లేదండి నాకు హీరోస్ నాకు ఎవరు ఇష్టం లేదండి ఆహా లేదండి నేను చూడనండి ఓన్లీ సాంగ్స్ నేను చూడనండి మూవీస్ సాంగ్స్ ఇంట నండి
అవునా సాంగ్స్లో అయితే మీకు ఏ సాంగ్స్ ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ వింటారు
ఆ నార్మల్ అంటే నేను ఐటెమ్ సాంగ్స్ ఇంటా అండి నా ఫ్రెండ్ కూడా నాకు తోడుగా ఉంటది సో తను హిందీ సాంగ్స్ తు బాగా ఇన్టుందండి ఐటెమ్ సాంగ్స్ మస్త్ ఎంజాయ్ చేస్తది అండి ఆ పిల్లను చూసి నేను ఎంజాయ్ చేస్తా అండి
అవునా అండి
ఆ పీజిలో ఏళ్ళింది అవునండి పీజి జిలో ఏంటంటే ఆ బెడ్ ఉంటది కదండి బెడ్ మీద లేషి ఎగురుతదండి ఆ పిల్ల అయితే
అవునాండి మీ ఫ్రెండ్ ఎవరో బాగా మంచి వైబున్న పర్సన్ ఉన్న అంటున్నారండి
మామూలే కాదండి పక్కనే ఉండి బాగా ఎంటర్టైన్ చేస్తుందండి
అవునా అండి అలా ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఉండాలేండి పక్క కన ఎందుకంటే మనకి లైఫ్ అనేది బోర్ కొట్టదు
అవును అవునండి అ ఎట్లా ఎంజాయ్ చేస్తుందంటే ఆ పిల్లకి మూడు తో సంబంధం లేదండి హ్యాపీ ఉన్నా సాడ్ ఉన్నా ఏమున్నా ఐటమ్ సాంగ్స్ ఇంపార్టెంట్ అండి
అవునా అండి
నేనైతే ఆపిల్ల దగ్గరరించి చాలా నేర్చుకుంటాను ఎందుకంటే ట్యూబి ప్రాంక్ చెప్పాలంటే ఏది మనసులో పెట్టుకోదు మన మంచి కోసమే జరగా జరుగుతుంది అనేది ఒకటి నమ్ము తుందండి
అవునా అండి
అది నేను బాగా నమ్ ఆ పిల్ల దగ్గర నుంచి నేర్చుకోవాల అనుకుంటా అండి నేను ఏమింటంటే ప్రతి ఒక్కటి హార్ట్ తీసేసుకుంటాను ఆ పిల్ల అట్ల గాదు తీసుకోవాలో అది మాత్రమే తీసుకుంటది అన్మా
అవునా అండి
ఉ నాకు ఆ పిల్ల విషయంలో చ అది అది బాగా నచ్చుతదండి ఆ పిల్లలో అయితే నేను ఆ పిల్ల దగ్గర నుంచి నేర్చువాలి అని అనుకుంటే ఇది ఈ ఇది పర్టికులర్ గా ఏం ఏమి తీసుకోవాలి హార్ట్ కి ఏం తీసుకో కోకూడదు అనేది మాత్రం నేర్చుకోవాలి అని అనుకుంటున్నా అండి చాలా ట్రై చేస్తున్నా
అవునా అండి అయినా మనం ఏది నెగిటివ్ థాట్స్ అనేది పెట్టుకోకూడదండి ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలండి
మ్మ్
సో ఏది ఎక్కువ థింగ్ చేయ్ కండి
ఆ ఇప్పుడు ప్రెజెంట్ అయి తే ఏం థింక్ చేయట్లేదండి. ఎందుకంటే లైఫ్ మూవ్ ఆన్ అవ్వాలి కదా అక్కడే స్టక్ అవ్వకూడదు
అవునండి అవును
అందుకే నేను ఏది థింక్ చేయట్లేదండి ఒకవేళ సడన్ గా ఏమైనా థింక్ చేయాలి అంటే థాట్కి వచ్చింది మైండ్ లోకి వచ్చింది అని అంటే ఇంకా నేను అది దాని నుంచి మూవ్ ఆన్ అంటే ఆ మర్చిపోవాలి అనుకున్నప్ ప్పుడు ఏదో ఒకటి వర్క్ చేస్తూ ఉంటానండి
అవునండి
మ్మ్ అలా అయితే మర్చిపోగలను అని చెప్పేసి ఒక చిన్న థాట్ అంతే
అవునా అండి
మ్మ్ ఇంకేంటండి
ఇంకేం లేదండి నేనైతే నాకు మ నాకు హీరోస్లో మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అండి
ఓకే
నేను బాగా చూస్తాను తన మూవీస్ ఏది స్కిప్ చేయనండి రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా వదలనండి నేను అన్ని చూస్తానండి
తరా అండి మీరు
అవునండి థియేటర్కి వెళ్ళి చూస్తానండి కొన్ని చూస్తాను కొన్ని కుదురకకోపోతే ఇంకా ఆ ఇంట్లో కూర్చొని చూ చూస్ స్తానండి ఇంకా అవి ఎప్పుడైతే మన క టీవీస్ లో వేస్తారో అప్
ఓకే మీరు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మూవీ చూసారా అండి
ఆ చూసానండి ఉస్తాద్ భగత్ సింగ్ కదండీ బాగుందండి ఉత్సాద్ భగత్ సింగ్ బాగుంది, దురంధర్ మూవీ కూడా బాగుందండి టూ మూవీస్ కూడా బాగున్నాయి అండి చాలా బాగున్నాయి
అవునండి నాకు లాస్ట్ లో ఏమనిపించిందంటే మీకు ఒక సీన్ సీక్రెట్ దా అండి ఉస్తాద్ భగత్ సింగ్ లో
అదేనండి మనసే సే సాంగ్ కదా అండి
ఆహా అంటే రీక్రియేట్ అంటే ఐ మీన్ వేరే మూవీ నుంచి కాపీ కొట్టినట్టు ఒక సీన్ ఏమన్నా ఆ అనిపించిందా అండి అలా ఇది వేరే సీన్ నుంచి వేరే మూవీ నుంచి తీసినట్
ఆహా లేదండి నాకైతే అలా ఏం రాలేదండి ఎంజాయ్ చేశాను మూవీ అంతా కూర్చొని ఉమ్
మ్మ్ నా కోచ్చిందండి పోలీసోడు మూవీ చూసారా అండి మీరు
లే లేదండి చూడలేదు తు
ఆ ఆ మూవీ చూస్తే లాస్ట్ లో తను పోలీసుడు మూవీలో విజయ్ పోలీస్ అనమాట సో అందులో ఒక అమ్మాయికి ఆ కొంచెం టార్చర్ పెట్టుంటారు హాస్పిటలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ మూవీలో హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్నయ్య అనుకోని చెప్పు ఆ అని చెప్పేసి అంటారు కదా సేమ్ సేమ్ పవన్ కళ్యాణ్ పోలీస్ సూట్ లో ఎలా వచ్చ చ్చుంటారు ఆ పోలీసుడు మూవీలో విజయ్ కూడా సేమ్ అలానే వచ్చి నేను అన్నాయని అనుకోని చెప్తా అడుగుతున్నాను చెప్పు నీక ఏమైంది ఏం చేశారు ఎట్లా ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు నాకు సేమ్ ఆ పోలీసుడు మూవీ నుంచే తీసినట్టు అని అనిపించిందండి నాకు ఈ సీన్ ఒక్కసారి చూడండి పోలీసోడు మూవీ వి నుంచి సమంత అండ్ ఆ
అవునా అండి చూస్తానండి నాకైతే అంటే నేను చూడలేదు కదా అందుకు నాకు తెలియలేదండి బోర్ అయితే కొట్లేదు మూవీ
ఆ ఆ నాకూడా బోరు అవ్వలేదండి ఈ బట్ ఈ సీన్ వచ్చేసి పర్టిక్యులర్ గా నాకు ఆ వేరే మూవీ నుంచి తీసినట్టు అని అనిపించింది అన్నమాట ఆ పోలీసోడు మూవీ ని చూసినప్పుడు ఈ ఈ ఈ మూవీ నుంచి తీసినట్టు అని అనిపించింది సో అందుకు మీకే మయిన అనిపించిందేమో అనేసి అడిగానండి బట్ మీరు ఆ మూవీ చూడలేదు అని చెప్పారు ఈసారి ట్రై చూడండి ఒకసారి మీ కూడా ఆలానే అనిపిస్తాది మ్మ్
ఒకసారి చూస్తానండి అయితే నేను కూడా
ఆ చూడండి ఒకసారి నేను కూడా ఈ రోజే చూసానండి అవునండి ఆ మా అక్క డౌన్లోడ్ చేసింది మూవీ తన ఏంటంటే పవన్ కళ్యాణ్ పిచ్చ ఫ్యాన్ అండి
అవునా అండి
ప్రత్ తి ఒక్క మూవీ థియేటర్ కి ఎళ్ళి చూస్తది ఈ మూవీ చూసింది బట్ ట మళ్ళీ ఆవ్ అ ఫోన్ లో పెట్ అంటే నేను చూడలేదనమాట మళ్ళీ థియేటర్ పోయి ఎక్కడండి చూడడం అందుకు మరి ఫోన్ లో డౌన్లోడ్ చేసు కుని నా కోసం టీవీ కనెక్ట్ చేసి పెట్టిందండి సో నాకైతే చాలా బాగా అనిపి మూవి అయితే
అవునా అండి
ఆ
మూవీ అయితే బా ఉందండి ఇంట్రెస్టింగ్ మ్మ్ ఇంకా అండి కొత్త మూవీస్
ఆ లీలా వచ్చినప్పుడు నాకు చాలా బాగా అనిపి
ఆ తన మూవీస్ చాలా బావుంటాయండి ప్రతి ఇ ప్రతి సినిమా చూడండి ఆమె చాలా హుషారుగా చేస్తదండి ఆమె మ్మ్
ఉమ్ ఇం కేంటండి
ఇంకా ఏం లేదండి ఇంకా ఏమైన్నా రీసెంట్ గా ఏమన్నా మూవీస్ చూసారా అంటే కొత్తగా రిలీజ్ అయినవి కాకుండా మీకేమన్నా ఇష్టంగా చూడాలనిపించి ఏమైనా చూ
ఆ ఆహ లేదండి నేనేం చు చూడ్లేదు మ్మ్
అంటే మీకు మూవీస్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదా అండి లెస్ లేకపోతే జస్ట్ ఇంకా ఎప్పుడన్నా చూస్తారా
అంటే మూవీస్ పట్ పర్టికులర్ గా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి డి బట్ అక్కం అట్టర్ కెళ్ళి చూసిందంట పవన్ కళ్యాణ్ మూవీ సో చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ ఉంది ఒకసారి ట్రై చేయ్ అన్నప్పుడు చూశానండి నేను ఇంకొకటి ఏంటంటే నా ఫ్రెండ్స్ అలా మూవీస్ చూసినప్పుడు చాలా బాగుంది ఒకసారి చూడరా అని చెప్పేసి చెప్తారు కదా ఆ టైం లో ఓకే వాళ్ళ ఇంట్రెస్టింగ్ అని పిచ్చినపుడు నాకు కూడా అనిపిస్తుంది కదా ఏందొ ఉంది కంటెంట్ ఏదో కొత్తగా ఉన్నింటది అంత లేందేవాళ్ళు చెప్పారు కదా అనేసి నేను చెప్పుడు నేను ఖచ్చి కచ్చితంగా డెఫినెట్ గా మూవీ చూస్తానండి అండ్ రీసెంట్గా కొత్ లోకా అని చెప్పేసి కూడా ఉంది కదండి మూవీ
లోకా
ఆ లోక
ఆ ఆ నేను చూసానండి లే డి ఓరియంటెడ్ మూవీ చాలా బాగుంటందండి
అవున డి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్ చూసింది తను చెప్పిందండి నాకు చూడు బాగుంది కంటెంట్ బాగుంది అని చెప్పేసరికి నేను కూడా చూ ఇస్తానండి
హ
ఆ బాగుందండి మూవీ మూవి అయితే నాకు బాగా నచ్చింది
అవునా అండి
హమ్ ఆ చెప్పండి
ఇంకేంటండి ఇంకేమి రోజు ఇంకేమి యాక్టివిటీస్ కానీ ఏమైనా చేసారా అండి మీరు మీ ఇంట్లో
ఆవు ఏం లేదండి హాస్పిటల్కి వెళ్ళాము
హ అవునా అండి ఏమైందండి బాలే దాండి హెల్త్
ఆ కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది సో దాని వల్ల వెళ్ళామండి
ఇప్పుడు బాగుందా అండి
ఆ కొన్ని డేస్ రెస్ట్ తీసుకోమని చెప్పారండి టాబ్లెట్స్ ఇచ్చారు
హ
అవి వాడుతున్నానండి
అవునా అండి
సో ఆ హెల్త్ ఇష్యూ వల్లనే ఇంటికి రావడం జరిగిందండి
అవునా అండి
అవునవునండి
ఇప్పుడయితే పర్లేదు కదండి మీకు హెల్త్
ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓకే అండి వన్ డే టాబ్లెట్ వన్ పూట టాబ్లెట్ వేసుకోడకపోయినా కూడా సివియర్ అవుతుందండి
అయ్యోయో టైం కి టాబ్లెట్స్ అనేవి యూస్ చెయ్యండి ఎందుకంటే అంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి
అవునండి పీజీలో ఉంటే నేను అసలు వాడనండి ట్యాబ్లెట్స్
అయ్యయ్యో అలా చేయకండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తను చూసుకోవాలండి
అవునండి సో ఇంట్లో ఉంటే అమ్మ వాళ్ళు ఉంటారు కదా ప్రతి ఒక్క విషయం చెప్తారు కదండి వాళ్ళు టాబ్లెట్ ఇచ్చి నాకు వేసేంత వరకు అక్కడే ఉంటారు కాబట్టి ఒక వన్ వీక్ అట్లా రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది అని చిన్న హోప్ అండి.
అవునా అండి.
ఉమ్ ఇంకేంటండి.
ఇంకా అంతేనండి మీరు మీ హెల్త్ ని చూసుకోండండి బాగా చెక్ చేయించుకోండి. ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా అంతే అండి.
అవునవునండి మీరు కూడా మంచికి తినండి బాగుండండి.
సరేనండి.
ఓకే అండి.
బాయండి.